హలో
హలో
నమస్కారమండి
నమస్కారమండి
నమస్కారం ఏం చేస్తున్నారు
తింటున్న అండి
ఓకే
ఇప్పుడేం చేస్తున్నారు
మేము ఊరుకనే ఉన్నామండి టీవీ చూస్తా ఉన్నాం
టివి చూస్తూ ఉన్నారా ఓకే
సరే నండి కొద్సేపు మాకు మా కోసం కొద్దిసేపు మీ విలువైన సమయం కేటాయించ గలుగుతారా
తప్పకుండా అండి తప్పకుండా కేటాయించగలం చెప్పండి ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారు
హు మనం డైలీ తినే ఫుడ్ గురించి తిన తెలుసుకోవాలనుకుంటున్న
అబ్బా ఫుడ్డా
ఆ
హ్మ్ చెప్పండి ఫుడ్ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు
ఫుడ్ గురించి అంటే జంక్ ఫుడ్ హెల్తీ ఫుడ్ ఇంగా మనం డైలీ ఏం తింటాము ఆ
కావాలంటే మాట్లాడతానండి
అర్థం కాలేదండి
మన ఇస్టమైన ఫుడ్ గురించి మాట్లాడమమంటే మాట్లాడతానండి అండి
ఓకే అండి
చెప్పండి మీరు నార్మల్ గా ఎలాంటి ఫుడ్ పుడ్ ఇష్టపడ
ఎలాంటి ఫుడ్ అంటే ముందు మంచిగా జంక్ ఫుడ్ బా తినేదాన్ని ఇప్పుడు జంక్ ఫుడ్ తగ్గిించేసేసా హోమ్ మేడ్ ఫుడ్ బాగా ఇష్ట ఇష్టపడతాను స్పైసీ స్పైసీ ఐటెమ్స్ చాలా ఇష్టం ఆ
ఓకే
మీకు అండి మీకు అండి ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం అన్ బ్యాగ్ గ్రౌండ్ వాయిస్ డిస్టర్బ్ బ్యాగ్రౌండ్ వాయిస్ డిస్టర్బ్ జంక్ ఫుడ్డే ఇష్టమా ఓకే
పక్షులు అరుస్తున్నాయండి మా ఊర్లో
డి
నాకు గోబి, పానీపూరి రోజు పానీపూరి తినంది అసలు ఇంగ నాలుకా ఊరుకోదన్నమాట
హు ఓకే మీకు అట్లయితే చానా మీకు చెప్పినట్లు ఫాస్ట్ ఫుడ్ చానా బాగా తింటారు ఆనమాట ఇంట్లో చేసిన పానీపూరీ ఆ లేకపోతే బయట చేసిన పానీపూరినా
ఇంట్లోనూ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు బయట కూడా తేస్తూ ఉంటాం అనమాట బయట చేసే బయట తీసుకునేది ఎక్కువ ఇంట్లో వండుకొని తినేంత ఓ పిక మనకు ఉండదండి కొంచెం తక్కువ అనమాట మనకి ఎంతసేపు ఫుడ్ ఎంజాయ్ చేయాలండి వండుకొని తిని అంత పేషన్స్ అయి ఉండదండి
ఓకే అండి ఓన్లీ పానీపూరేనా లేకపోతే ఇంకా ఏమన్నా తింటారా
మాములుగా గోబీ, పానీ పూరి, మసాలా పూరి బేల్ పూరి ఇట్లా చెప్పుకుంటూ పోతే నేనేమో ఆమ్మేదాన్ని ఏమో అనుకోవాలన్నమాట అ ఒక లిస్ట్ ఉంటది
ఓకే నాకు కూడా పానీపూరి అంటే చానా ఇష్టం. ఈ నడమల్ల తినడం లేదండి నేను. బయట ఫుడ్ ఇంట్లో చేసుకోవడం నాకు ఓపకుండదా? సో ఇంకా ఇంట్లో చేసిన ఫుడే కళ్ళు మూసుకని తినేస్తా ఉంటా, ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా.
ఎంత కష్టం వచ్చిందండి మీకు. బతికేది సరేనండి ఇష్టమైనటువన్నీ తినాలి. ఎప్పుడుంటామో ఎప్పుడు పోతామో తెలియనీ జీవితానికి నేను అవి తిన్నాను ఇవి తినను అనుకుంటుంటే కష్టం కదండీ.
ఇన్నాళ్ళు తిని తిని బాగా లావ అయిపోయినా. ఇప్పుడు కొంచెం బ్రేక్ ఇద్దామని స్టాప్ చేసేసానండి.
లావు అవ్వడం మామూలే అండి ముసలొల్లు అయినాక తింటామా చెప్పండి ఆ ఫాస్ట్ ఫుడ్ అన్నీ ఎట్లా ఏజడ్ తర్వాత మనం ఫాస్ట్ ఫుడ్ ను ఎట్లా తినలేము ఇప్పుడు తింటే కదా
పో తప్పదు కదండి ఇంకా మనం ఇంకో తగ్గించాల ఫుడ్. ఎక్కువ తినకూడదు ఓవర్ అయిపోతాంది ఇప్పుడే.
అడిగేది కదండి
ఓకే మీ వాయిస్ బ్రేక్ అయితాందండి మధ్యలో వాయిస్ బ్రేక్ అయితాంది. అవునండి బ్యాక్ గ్రౌండ్ వాయిస్ కూడా చానా వస్తుంది.
ఓకే ఇప్పుడు, ఇప్పుడు రాలేదు కదండీ. ఈజి ట్ ఓకేనా?
ఆ ఓకే అండి ఓకే ఓకే నాకు ఇంగ్లీష్ లో మాట్లాడితే నాకు అర్థం కాదండి తెలుగులో మాట్లాడండి.
ఇప్పుడు వినిపిస్తుందా అండి? అచ్చమయినా తెలుగు మాట్లాడమంటారా చెప్పండి. అచ్చమైన తెలుగు మాట్లాడగలను.
ఓకే అండి అలాగే మాట్లాడండి అచ్చమైన తెలుగులోనే.
మాకు సర్వభాషలు వచ్చు.
ఓకే అండి మీ సర్వభాషల్లోనే మాట్లాడండి.
చెప్పండి మీకు ప్రీతికరమైన వంటకం ఏది?
మాకు చాలా ప్రీతికరమైన వంట బిర్యానీ అండి.
బిర్యానీ
ఎస్ అండి.
దాని బిర్యానీ అనకూడదండి.
అండి
మాంసంతో చేసిన మసాలా అన్నం చెప్పాలి. తెలుగులో మాట్లాడాలంటే
ఓ ఓకే అండి చెప్తాను. మా తందూరి చికెన్, చికెన్ కోడి కోసినా కోడితో చేసిన వంటకం అంటే చాలా ఇష్టం అండి. ఏ వంటకమైనా
ఓకే, మేము కూడా కోళ్ళు
మ్
కోడిని కోసుకొని కోడి మాంసం మేము కూడా బాగానే ఆ సేవిస్తూ ఉంటాం అప్పుడప్పుడు.
భుజిస్తారా? భుజిస్తాం భుజిస్తూ ఉంటాంటారా? ఓకే అండి అంటే కోడి ఒక్కటేనా లేకపోతే అంటే గొర్రె, పొట్టెలు అలాంటి మాంసాహారాలు తినరా?
నీదే ఎగిరేటివి, నడిచేటివి అన్నీ తినేదే.
ఎగేరేటివి, నడిచేటివి అంటే ఎగిరేటివి ఏంటివండి చేపల ఎగిరేటివి పక్షులు కూడా తింటారా
చేపలు మా ఊర్లో
చేపలు నీళ్ళలో ఎగురుతాండిలేదా అండి నీళ్లలో మా ఊర్లో చేపలు ఎగురుతాయండి పైకి కిందికి నీళ్ళల్లో
ఈదడం అంటారు వాటిని ఎగరడం అనరు ఏంటండి మీరు మీ తెలుగులో మాట్లాడమంటారు తెలుగులో
చేపలు చేపలు మా ఊర్లో ఎక్కువ అయిపోయినాయండి నీళ్ళల్లో సో అవి ఎక్కడ స్పేస్ లేక పైకి కిందికి పైకి కిందికి కొట్టుకుంటా ఉన్నాయి ఎగురుతా ఉన్నాయి హలో హలో మీ వాయిస్ వినిపించడం లేదండి సర హలో హలో హలో